హలో ఈరోజు ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు నువ్వు
నేనైతే ఈ రోజు ఎగ్ రైస్ చేద్దాం చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ఏమైనా ఐడియా ఉందా ఎలా చే చేయాలి అనేది
ఎగ్ రైసా అయితే రాసుకో ఏమేం కావాలో నేను చెప్తాను.
ఓ
ఆనియన్స్ కావాలి, ఎగ్స్ కావాలి, రైస్ కావాలి, గరం మసాలా కావాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కావాలి. ఆ అందులో వం చేయటానికి నువ్వు ఆయిల్ కావాలి ఉప్పు కారం పసుపు కావాలి. ఇవి నేనైతే ఇవే వాడతాను నువ్వు ఇంకేమైనా వాడతావమో చెప్పు నాకు.
నేనైతే సింపుల్గా ఒక రైస్ కా రైస్ తీసుకుంటాను ఎగ్ తీసుకుంటాను పెప్పర్ గాని మిరుపొడి గాని తీసుకుంటాను ద ఫ్రై చేసేసి అది రెండు వేసేస్తాను ఆనియన్ అవన్నీ వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఊరికే అలాగా సిం ఫుల్ గా చేసేస్తాను అలా అనేసి చే చేద్దాం అనుకున్న మీరింకా కొంచం టిప్స్ చెప్పడం వల్ల బాగా యూజ్ అయింది నాకు
అదే ఫస్ట్ బాగా ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా ఏంచూకోని తర్వాత ఎగ్ ఎస్ సి దాంట్లో గరం మసాలా ఉప్పు కారం పసుపు ఏసేసి లాస్ట్ లో ఒక టెన్ మినిట్స్ ముందు అన్నం వేసేసామంటే బల్లేె ఎమ్మిగా బాగా టేస్టీ గా ఉంటుంది తెలుసా నీకు అసలు ఈసారి ట్రై చేయ్యి చు చూడది
ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇదే రెసిపీ నేను ఫాలో అవుతాను ఒకసారి నేను కూడా చేసి చూస్తాను. ఈ రోజైతే
నాకైతే నూనెంకాయ బలే ఇష్ ష్టము కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సరిగ్గా రానే రాదు నీవే నీ చేసే పద్ధ త్లో ఒకసారి చెప్పవా నాకు
అ మేము కూడా నూనెంకాయ మా ఇంట్లో మా హస్బెండ్ తినరు అందుకోసం ఎక్కువ వంకాయ అనేది నే ను కూడా చేయను ఎక్కువ ఫ్రై చేస్తాను వంకాయ వంకాయ నూనెంకాయ అయితే చేయలేను మామూలుగా అయితే మామూలుగా అయితే శని గింజలు కొబ్బరి ఆ ధనియాల పొడి మిరపొడి పసుపు ఇంగువ చెక్క లవంగాలు ఆ ఇంకేమేస్తాం చింతపండు ఇవన్నీ మిక్సీకి ఏసుకునేసి వంకాయ కట్ చేసి అందులో ఈ మసాలాను పెట్టేసి దాన్ని ఆయిల్ల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఉన్న మసాలాని ఆయిల్ బాగా అందులోనే ఫ్రై చేసేసి వా టర్ వేసి కొంచం బాగా ఉడికిస్తా నేనైతే మీరు ఇంకేమైనా వేరే వేరేగా చేస్తారా
నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బాగా వంకాయలు కట్ చేసుకొని మధ్య కాయ కాయనే మధ్యలోకి కొంచం చీల్చుకొని ఆయిల్లో బాగా వేయించుకుంటాను వేయించి తీసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేంచుతాను ఊ ఉ బాగా వేయించేేసి ఈ మనకి విడిగా వేరుశెన్నపప్పు జీడిపప్పు నువ్వులు ఆనియన్స్ టమటాలు ఉప్పు కారం వేసి ఒక పేస్ట్ లాగా చేసుకుంటాను ఆ పేస్ట్ ని తీసుకుని ఈ ఆయిన్ల ఆ ఆనియన్స్ లో వేసి బాగ రెడ్గా వేగనిస్తాను వేగిన్ తర్వాత ఈ వంకాయలు కూడ దాంట్లో వేసేసి దాని సరిపడే వాటర్ పోసేసి కాసేపు ఆయిల్ పైకి వచ్చిది కదా ఎర్రగా
మామూలుగ ఆయిల్లో ఫ్రై చే వంకాయలో మళ్ళీ కారం పెడితే అది మెత్తగా అయిపోయి విరిగిపోతుంది కదా మీరు ఎలా పెడతారు అలాగా
లేదు లేదు బాగుంటది ఆయిల్లు మన వాటర్ పోసినప్పుడు ఆ మసాల ఉంది కదా అది బాగ లోపలె మెత్తగా ఉడికేసి టేస్టీ గా బాగుంటది అసలు బా మెత్తగా ఉడుకుతు ఉప్పు కారం పడుతుంది మనం తినే టప్పుడు కూడా బాగుంటుంది తినేదానికి
మేం మామూలుగా అయితే మసాల అంతా ఒకేసారి కట్ ఆ వంకాయని కట్ చేసి మసాల అందులో అందులో పెట్టేసిన తర్వాత ఒకేసారి ఆయిల్ వేసి ఫ్రై చేస్తాము మీరు చెప్పినట్టే ఇంతవరకు నేను కూడ ఎప్పుడు చేయలేదు ఒకసారి అది అలా కూడా ట్రై చేస్తాను
ఒకసారి ట్రై చెయి చాల బాగుంటది తినేదానికి ఆడవాళ్ళం కదా మనకి ఎప్పుడు వంటలు చీరలు నగలు ఇదే ద్యాస ఉంటది ఇంకా వేరే దాని మీదే ఉండదు కదా మనకి
ఇప్పుడు కూడ నేను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను ఎగ్ రైస్ గురించి అది తింటే బాగుంటుంది అన్నారు అది కూడ చూసాను ఇంతకుముందే అలా చేద్దామ అనేసి అనుకున్నాను మీరు ఇంక ఇప్పుడు చెప్పారు కాబట్టి మీరు చెప్పిన పద్ధతిని కూడ ఫాలో అవుతాను
ఒకే నాకు ఇంకా ఏదన్నా టిఫిన్ లో తొందరగా ఇంట్లో చేసుకునే టిఫిన్స్ బ్రే క్ఫాస్ట్ కి ఏమైన్నా తెలిస్తే చెప్పచ్చు కదా నువ్వు నాకు
టిఫన్ ఐటెమ్సా
అవునండి
టిఫిన్ ఐటెమ్స్ మా ఇంట్లో ఎక్కువ దోస తింటారండి ఇంకే చేసినా మా పిల్లలకి నచ్చదు కాబట్టి ఎక్కువ దోశలే ఎప్పుడు దోశ చట్నీ కారం ఇలాంటివే చేస్త ఉంటాను ఇందులో ఇంక మీ వెరైటీగా ఇంకేముంటుంది ఊతప్పం వేసుకోవచ్చు ఇంకా అది ఇంకోటి పెసరట్టు పెసరట్టు దోశ వేస్తాను అంతే
మేమైతే పొంగల్ చేస్తాను ఉప్మా చేస్ కుంటాం మేము అప్పుడప్పుడు వడలు ఇడ్లీ దోస ఊతబ్బము దెబ్బ రొట్టె అని ఉండిది దెబ్బ రొట్టె ఇవన్నీ వేసుకుంటాను తెలు నీకు
అవన్నీ ఇంట్లో ఖాళీగ ఉన్నప్పుడయితే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుంటాము మనం ఒక చోట పెరికి వర్క్ వెళ్ళేటప్పుడు మన పిల్లలు తొందరగా తినరు కాబట్టి వాళ్ళు ఏ తింటారో అదే నేనయితే చేస్తాను వాళ్ళు ఎక్కువగా లైక్ చేసేది పిల్లలు లైక్ చేసేది దోశ చట్నీ కారం ఇవే లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అదే వేసిస్తాను
ఇ కానీ మబ్బాయికైతే దోశ ఎగ్ దోశ అంటే బాగా ఇష్టం అందుకని బాబు వచ్చినప్పుడు మాత్రం కారం దోశ ఆ ఎగ్ దోశ ఇవన్నీ వేసిస్త వాడికి అయితే నాకు ఇష్టమనీ వాడికి
మా అబ్బాయి కూడ బాగా లైక్ చేస్తాడండి కారం దోశ కారం ఎగ్గు ఆ బాగా తింటారు ఒక రెండు దోశలైనా తింటారు గాని మామూలు దోశ అయినా కూడా ఏ దోశ అయినా అంటే టూ దోశ తింటారంటే అంతకు మించి ఎక్కువ తినరు ఆ టూ దోశ కే నాకు దోసే కావాలి ఇంకేమి వద్దు అంటారు
పిల్లల్ని అలా పెట్టకూడదు మనము మనకి వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మనం ఇచ్చ చ్చాం అంటే వాళ్ళు పెద్దైయినాక ఇబ్బంది పడతారు అందుకని వాళ్ళ పిల్లల్ అన్ని తినేటట్టు మనమే అలవాటు చేయాలి వాళ్ళక్ అన్నీ పోషకాలు అందాలి కదా
మనం మార్ నేనైతే మార్నింగు జాబ్కి యెళ్ళాలి కాబట్టి ఆ టైమ్ లో వాళ్ళు ఏది తింటారో అదే చేస్తాను నేను ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసింది వాళ్ళు అడిగింది నేను చెయ్యను నేను నేను ఏది చేస్తానో అదే వాళ్ళు తినాలి అన్నట్టుగా పెడతాను ఈ రోజు కూడా అలాగే మార్నింగ్ ఉప్మా చేశాను వద్దు అన్నారు ఇదే తినండి లేకపోతే లేదు అనేసి అంటే అప్పుడు కూర్చొని తిన్నారు అలా ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువగా లైక్ చేసేది దోశ అంటున్నా వాళ్ళు
అవునా అయితే సరేలే కానీ పిల్లలకి అన్ని పోషకలు అం దాలంటే అన్ని తినాలి కూరగాయలు కూడా అన్ని తింటే బెటరు ఇప్పుడేమో రోజుకు ఒక ఎగ్ తినమంటున్నారు కంపల్సరీ మీ పిల్లలకైతే పెడతన్నావా నువ్వు
ఆ పెడుతున్నా అండి ఏదో ఒక రూపంలో ఎగ్ దోశ రూపంలోనో ఎగ్ రైస్ గానో ఒక బాయిల్డ్ ఎగ్ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం లో వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళు ఇద్దరికి పెట్ట ట్టేస్తాను వాళ్ళతో పాటు మా హస్బెండ్కి కూడా కంపల్సరీ పెడతాను నేనైనా కా కొంచెం అలా డిలే చేస్తాను కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా పెడతాను
అసలు మనకి ఫార్టీ దాటినా అమ్మ ఆడవాళ్ళకూడా కంపల్సరీ ఎగ్ తిన మంటున్నారు ఇప్పుడు అందుకని ఆడవాళ్ళు కూడా ఎగ్గు ప్రోటీన్ పౌడర్స్ తప్పకుండా తీసుకోవాల అంటున్నారు
కానీ మనకి మన మన ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా సేఫ్ గా ఉంటే చాలు అని ఆలోచిస్తాం ఫస్ట్ మన గురించి తర్వాత చూసుకుందాం లే అని ఆప్షన్ లో పెట్టుకుంటాము నేనైతే అలాగే చేస్తాను ఫస్ట్ వాళ్ళు ఉంటే బాగా చాలు అనిపిస్తుంది
మనం ఆడవాళ్ళం కదా అలాగే థింక్ చేస్తాము కానీ సమాజంలో మన మనము ఒక బాగా యాక్టివ్ గా ఉండాలంటే మనం కూడా రోజు ఎగ్ తినాలి ఫ్రూట్స్ తినాలి దా నా ఇవి మోలకె తిన గింజలు ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్ చేసుకో నువ్వు కూడా
ప్లాన్ చెయాలి ఈసారి హాలిడేస్ లో నుంచి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా స్టార్ట్ చేస్తాను
హాలిడేస్ అని కాదు మన హెల్త్ గురించి మనమే పట్టిచుకోవాలి ఒక ఐదు నిమిషాలు దానికంటూ కేటాయి సుకోవాలి ఎప్పుడు పిల్లలు భర్త అత్త మామ్మేనా మనము ఒక పది నిమిషాలు దాని కోసం అంటూ కొంచము గా స్పెండ్ చేసుకొని చేసుకోవాలి ఎప్పుడైనా
పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం లో అవన్నీ మనకు గుర్తుకు రాదు అందుకోసం హాలిడేస్ లో అయితే అది వాళ్ళకి అలవాటుగా వచ్చేస్తుంది కాబట్టి మనం కూడా అలా కంటిన్యూ గా చెయొచ్చు అనేసి నేను అనుకుంటున్నా
అంతేలే పిల్లలు ఉన్న ఇద్దరు పిల్లలు కాబట్టి నీకు అట్లానే ఉంటది
వాళ్ళు కొంచెం పెరిగి పెద్దయ్యారంటే వాళ్ళు పన్నులు వాళ్ళు చేసుకుంటా వచ్చారంటే మనము మన గురించి మన కేర్ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికే మనకి సైన్ సరిపోతుంది మనల్ని చూసుకోవడానికి టైమే సరిపోదు అందువల్ల
అంతేగా పిల్లలను బానే చదివిస్తన్నావా కూర్చోబెడ లేదా సాయంత్రం పుట కొసే పైనా
ఆ ఇప్పుడు కూర్చుంటున్నారండి టీవీ లేదు మా ఇంట్లో కాబట్టి ఎంతసేపయినా కూర్చొని రాయడము చదవడము లేకపోతే కొంతసేపు ఆడుకుంటారు అర్లీగా నిద్రపోతున్నారు కూడా ఇప్పుడు ఆ టీవీ లేకపోవడం చాలా మంచిదైంది మాకైతే
ఆ టీవీల వల్ల అంతే అసలకి టీవీల వల్ల పిల్లల్ని జడగొట్టేది ఆ సీరియల్స్ ఆడవాళ్ళు చూసి ఉన్న మైండ్ బొగొట్టుకునేది ఇవన్నీ చాలా ప్రభావం చూపుతా ఉంది సమాజంలో కదా
అవును చాలా వరకు ఆ సీరియల్స్ యే వద్దు ఈ సినిమాల్లో ఫైటింగ్లు ఇవన్నీ చూసి కూడా ఇంట్లో పిల్లలు కూడా అలాగే తయారవుతుంది కొట్టుకోవడాలు ఏడవడాలు అలాంటివన్నీ ఉండకూడదు అంటే టీవీ కంట్రోల్ లో ఉండాలి మనకి
అవును ఎట్ట అయినా సరే మనము కొంచెం వాళ్ళని కంట్రోల్ లో పెట్టేసి టీవీ చూడకుండా చేయగలిగామంటే మన పిల్లలు కూడా మంచి భవిష్యత్ మనం ఇచ్చినట్టు ఉంటది అవును కదా నువ్వు బాగా చదివిచ్చు పిల్లల్ని
మ్మ్ ఓకే బాగా చదువుతా చదవాలని అనుకుంటున్నా వాళ్ళు కూడా
వాళ్ళు మంచి ప్రయోజకులు చేసి రేపు ఇంజనీరింగ్ డాక్ టరో పోలీస్ ఇన్స్పెక్టరో కలెక్టర్ రో ఏదో ఒకటి ట్రై చెయి నువ్వు నీ తరుపున
వాళ్ళు ఏద అనుకుంటే అది ఖచ్చితంగా మేము చేస్తాం వాళ్ళు చదవాలే కాని ఏదైనా సరే మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా చదివితే చాలు
ఆ మంచి నిర్ణయం దీసుకున్నావు ఆ ఇంక సమా ఈ కథను మనము ముగిద్దామా
ఓకే అండి